హలో
క్క బాగున్నావా అక్క
బాగున్నరా బాగున్నావ.
ఆ బాగున్నా
నేనా లింక్ పంపి చ్చిన చూశ్నవా వాట్సాప్ లో
ఏ లింక్ అక్క
బిర్యానీ రెసిపీ కావాలన్నావు గదా మొన్న
ఆ అవునులేమ్మీ ఇప్పుడు ఏం చేసుకుంట అక్కా హాస్టల్ లల్లో
సర్లే మరి నేన్ చెప్తాంటే నువ్వు రాసుకుంటావా.
కానీ ఎంత రాసుకున్నా నేను ప్రాసెస్ తెలిసినా కూడా కొందరు చేయలేని లక్ ఉండిద్ది. కదా అది మ్యాజిక్ ఉండిద్ది నీలాంటోళ్ళ చేతిలల్ల అసలు రావు వంట
అంటే నేర్చుకుంటెనే కదా ఏదైనా వస్తది నాకు మాత్రం నే ఏమన్నా చిన్నప్పటి పుట్టినప్పటి నుంచి నేర్చుకొని ఉన్ననా నేను కూడా ఇట్లనే చూసి నేర్చుకునే ఉన్నా కదా.
సరే నువ్వు చేస్తే బాగా వస్తుంది మొన్న నువ్వు చేసినవ్ చూశ్నావా తెల్ల చట్నీ అని అది. తే మస్తుంది అసలు
అది ఎట్లా చేసిన ఆ రోజ అయితే అంటే నేను ఫస్ట్ టైం పొయ్యి మీదగ్గ ఉండడం తెలుసా
పోయి మీద చేసినావా అక్క అది
పొయ్యి మీదనే చేసినాం లేదంటే అంత పెద్ద గిన్న అంత మందికి మనం కొ కొందరం ఉన్నమా ఏమన్నా అంతమందిమి ఉంటిమి.
అవునా నేను వచ్చేప్పటికే అది అన్నీ ఫుల్గా రెడీ అయిపోయి ఉంటే గ్యాస్ మీద చేసినవ అంత పెద్ద రిస్క్ తీస్
అందుకే గ్యాస్ మీ గ్యాస్ మీద ఏం జేయలే ఆ గ్యాస్ మీద అది ఎట్లా ఉడకదు అని చెప్పేసి పొయ్యి మీద చేసినా నేనూ, తమ్ముడు, మా. ఇవుడు
ఉహు
ముగ్గురం కలిసి దాన్ని మొత్తం మిక్స్ పట్టడం అవి మస్తు హెల్ప్ చేసిండు మా అల్లుడు గూడా ఆ రోజు
అవునా ఏమో అక్క అసలు కానీ బాగుండే ఆ రోజు నేను ఒచ్చేప్పటికే రెడీ అయిపోయింది కానీ మస్తుండే బాగా చేశ్
ఏ మా తమ్ముడు బి బియ్యం కడుకొ చిండు ఆవయ్ నేను చికెన్ కొంచెం అవి ఇవి వెట్టిన పెరుగు వెట్టిన మసాలాలు వెట్టిచ్చిన మయొ అమ్మ వాళ్ళు ఇట్లా అమ్మా ఏమో పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసింది
మీ తమ్ముడు కూడా వంట బాగా చేస్
మా తమ్ముడు కూడా బానే చేస్తాడు ఇంగా వాడు ఫిష్ ఫ్రై చేస్తేనైతే మస్తు ఇష్టం అంటరు అందరు గానీ నేనైతే ఇప్పటి వరకు వన్ చేతి ఫిష్షే తినలేదు తెలుసా
అవునా నేను తిన్న చికెన్ కర్రీ తిన్న
అదే చికెన్ అంటే మనం ఎప్పుడో సండేనో ఎ అప్పుడో ఇప్పుడో తెచ్చుకుంటాం కాబట్టి అవి టేస్ట్ లేస్తాం స కానీ ఫిష్ ఎప్పుడు తెచ్చుకోము కదా చాలా రేర్ గా తెచ్చుకుంటాం కదా ఫిష్ అట్లా వాన్ టేస్ట్ ఇప్పడవరకు నేను ఫిష్ చేయంగా వినలేదు అంటే చి తినలేదు ఇట్ మీన్స్
బాగుంటది ఫిష్ కర్రీ నాకు ఇట్ల ఫిష్ కర్రీ లా కాకుండా ఒకేసారి అడి పీజ చేప చేప మొత్తం తీసేసి ఫ్రై చేసి చూసినావా ఒక్క సగం సగం ముక్కలు కట్ చేసి అంటే హోటల్స్ లో లాగా లేకపోతే అక్కడ ఉ పెద్ద పెద్ద ఓ రెస్టారెంట్ల లో
నాకు కూడా చాలా ఇష్టం అట్లా నే ఇక్కడ ఎప్పుడన్నా రెస్టారెంట్ కి పోయినప్పుడు అపోలో ఫిష్ ఆర్డర్ ఇచ్చుకుంటాం మేము కూడా
అప్పుడెప్పుడో మా డాడీ ఒక్కసారి తెచ్చినాడు అను
చమ్
ఇంతవరకు మల్ల తినిన్నది లేదు
నేను చానా సార్లే తిన్నాలే బయట ఫిష్ ఇంట్లో కూడా తినటలే కానీ మా తమ్ముడు వండింది తినలేను
అంటే ఫిష్ తిన్నాక నార్మూల్ గా ఫిష్ తో వండితే అమ్మాది ఉంటది కాని ఇట్లా అచ్చ ఫ్రై లాగా డి ఫ్రై చేసి అట్లా తింటది
అదే అండి ఈ ఫ్రై లాగా కూడా నేను చానా సార్లు తిన్నాను ఇంత కొంచెం అట్ సైడ్ మేము ఎప్పుడ అన్నా జాతరలకు అక్కడ ఇక్కడ పోయిన దగ్గర కూడా కొన్ని ప్లేస్ లలో అంటే మంచి అంటే నీట్ గున్న దగ్గర అయితే తింటాం ఏ ఎక్కడ పడితే అక్కడ తినం కానీ నీట్ గా ఎక్కడన్నా ఉంటే కనిపిస్తే మంచిగా తింటాం
అ అంటే మీరు బయట ఎక్కువ ఇంట్లోనే బా అక్క వాళ్ళు చెత్తరు బానే బా తింటా ఇ నాన్వెజ్ కి అసలు వంకే లేదు నాన్ వెజ్ ఏది పెట్టిన తింటా ఓ బోటి
అవును సేమ్ సేమ్ రా నాకు కూడా అసలు బోటీ ఇంకా తలకాయ కూడా
ఆ నాకు కూడా అక్క ఇక్కడున్న అసలు ఎందుకో ఆ రెండు చూడంగానే ఖతం అసలు మటన్ నా ఇష్టమే పోయింది వద్దులే తర్వాత తిందాం దీన్నే వద్దనుకుంది అందరూ బోటీ ఎందుకు మస్తి ఇష్టపడి తింటారు అస్ అ
కదా మీ అక్క కూడా తింటది బాగానే
ఆ చాలామంది ఇష్టపడతారు అక్క బోటి అంటే ఎందుకమ్మా నా అంతా ఇంట్రెస్ట్ ఉండదు
అప్పుడు మా పెద్దమ్మ నేను పోకముందు కు మా బాబు మా పెద్దమ్మ కూడా ప్రతి సండే బోటీ తెచ్చుకొని మస్తు వండుకొని తినేది తెలుసా చానా గలీజ్ గా
ఓహో
అదే వాళ్ళకి అట్లా నచ్చింది మళ్ళా చి మా తమ్ముడు కూడా పోయి అక్కడనే పోయి తింటుండే
నువ్వు కూడా ట్రై అయిపోయినావ అక్క మరీ?
అమ్మో నేనసలు ట్రై చేయ్యన్. నాకు వాటిని చూస్తే, అంతా పేగులు వచ్చేసి చిన్నగ అన్ త ఏదో ఎట్లనో అనిపిస్తది నాకు. రాయచు
అలా నాలుకే కొంచం కొంచం స్కిన్ కనపడతది కదా అది నాలుకా తోలా ఏదేదో అనుకు అనిపిస్తది నాకు దాన్ని చూసినప్పుడల్లా. ఇంకా అస్సల్ ఏమేమి ఏసిర్రా అనిపిస్ సదా ట
అస్సలు, నాకిట్ల హాస్టల్స్ కెళ్ళేదాకా నాకసలు అయన మటన్ అంటేనే అలవాటు లేకుండే. ఈడికి వచ్చిన తర్వాతనే అలవాటయింది.
మటన్ అనంటే ఇగ నేను చిన్నప్పటి నుంచి ఇదే తింటా బానె తింటరా ఒకప్ మా ఇంట్లో ఉన్నా ఆఫీస్ లో ఉన్న
మేము నాన్ వెజ్ బాగా తింటాం. కానీ మటన్ నాకు ఎక్కువ అలవాటు అస్సలు ఎక్కువ కాదుకని, కొంచెం ఎప్పుడో ఒకటి రొండు సార్లు తిన్నాగావచ్చు నేను హాస్టల్కి రాక ముందుకు. అది కూడా, చాలా బలవంతంగా మా అమ్మ బతిలాడంగ బతిలాడంగ తినేది.
మ్ ఆ మట నా నాక్ మటన్ పచ్చడి కూడా ఇస్ మటన్ పచ్చడి చికెన్ పచ్చడ ఇవి చేస్తే కూడా బ్రహ్మాండంగ తిన్
కానీ ఒకటి బెటర్ లే లా ర మీకు.
ఏంటి ఏంటా డౌ
మా అమ్మలాగా మీకు మేనత్త పోలికలు రాలేదు ఇంకా.
ఏం పోలికలక్క?
మా అమ్మగా తరు నాన్ వెజ్జె అలవాట్లేదు. ఒక చికెన్ తప్ప ఏం తినదు మే ఫ్యామిలిలో ఇంక మా అమ్మ పోలికలు ఎవ్వరికి రాలేదు.
నిజమే అక్క నిజంగ అట్లొస్తే ఇగ అసలు అందరిట్ ట్లనె చెత్తల్ ఇప్పటిక్ అసలు ఈ జెనరేషన్ కి సెట్ టె గాకపోదున్ నేన్ అంత ఫుడ్ వేస్ట్ ఐతుంది మంచి బిర్యానీ. అన్ని మిస్ ఆ మంచి మటన్ బిర్యానీ మిస్ అయితున్నా మట్ మటన్ పచ్చడ్ని మి మిస్ అవుతున్నా. నాన్ వెజ్ పుణ్యా టె మిస్ అవుతున్నయ్ అని అంటరు.
ఆ పుణ్యమంతా మీ మమ్మీకే చెప్పుకోవాలి. మీ మమ్మీ కూరగాయల కూరకంటే, ఈ చికెన్లు, ఆ రెండు వందలు పెట్టి ఆ చికెన్లు, మూడు వందలు పెట్టి మటన్లన్న తెస్తది కానీ, కూరగాయలయితే వండదు.
అవునక్క అవి యాభై రుప్ కొల్ మా మావోల్లకి మెంటల్ లేస్తుంటదంటక్క. యాభై రూపాయలు ఈ టమాటో రేట్ ఉన్నయనుకో, అదే ఇగా ఇ ఇంకో యాభై రూపాయలు కలిపితే, చికెన్నే వస్తుంది దానికెందుకు మళ్ళీ వాటిని కొన్డం అనుకుంటారు అసలు
కా కానీ అన్ నాన్ వెజ్ ఎంత తిన్నాగ్ కూడా అంత తినద్దు. ఎందుకంటే, హెల్త్ కి మంచిది కాదు. ఇప్పుడ్ ఏమనిపియదు కానీ, ఫ్యూచర్ లొ ఎఫెక్ట్ తీస్తది.
అవునక్క కానీ మావళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా, మా అమ్మ మా మమ్మీ అయినా మా డాడీ అయినా చెప్తారు. హ ఇప్పటి నుంచి మానేస్తున్నా ఇగ కథం. కొన్న నెల రోజులన్న తిననంటారు. నెక్స్ లేవంగానే నెక్స్ట్ డే మల్ల కథం. మన్
అందుకే వాళ్ళకి అంత బాడీలో అంత మేం నలుగురి అంతే మీకైనా మీ అన్నకైనా మీ మమ్మీ మీ డాడీకి ఎవరికైనా అంతే
అవునక్కా ప్ర ఎంత
బాడీ లో హీట్ బాగా అనిపిస్తది
మేము కూడా అనుకుంటా తెలిసి అక్క మనస్తే ఇగా మరి మనస్తే చికెన్ మనస్తే
నువ్వు వాళ్ళు మా నేయకున్నా ఏం గాదు
ఊమ్ హాస్టల్ వచ్చాక అ సెట్ అయితది అక్క ఎందుకంటే వీక్లీ వన్స్ ఏ పెడుతారు కదా ఇక్కడ
అయినా మీరు బయటికి పోయినప్పుడు ఒక్కక్కసారి తింటారు కదా
అట్లే కాని ఆటోమేటిక్ గా ఫ్ అని కలిసి తినాలనిపిస్త చిన్నపుడు తినకపోతే కోటేది మా అమ్మ
కానీ నేను ఇట్లా అంటున్నా గాని నేనైతే ఇంకా తెలుసా నేను జాబ్ లో జాయిన్ అయిన కొత్తలోని అయితే అంటే అక్కడ నేను కోచింగ్ తీసుకునేటప్పుడు కూడా బాగానే తినేది నాన్ వెజ్ ఇ బిర్యానీ ఫ్రైడ్ రైస్ లేవో కూడా తినేది కాని జాబ్ లో జాయిన్ అయినప్పుడు అయితే ఇగ మండి డైలీ మండి తింటుండే తెలుసా ఘోరంగా తింటుండే
అవునా నేను అసలు ఫస్ట్ టైమ్ మండియే ఇ హాస్టల్కి వచ్చే ముందు తిన్న తెలుసా అందరిని నమ్ముతావా అక్క మండి ఏ తినలేదు
అవును ఎంత వరకు తినలేదా నువ్వు అంతకు ముందు
అంత ముందుకి ఎప్పుడు తినలే హాస్టల్కి వచ్చినప్పుడు అన్న వాళ్ళ అందరు కలిసి వచ్చారు ఇక్కడ వాళ్ళ చెల్లె ని కూడ జైన్ చేసారు
నాకు మీ అన్నయ అలవాటు చేసిండు అప్పుడు జాయిన్ అలవాటు చేసిండు ఈ అలవాటు అంతకు ముందు నేను చాలా సార్లు నే తిన్నా లే అంతకు ముందే తిన్నాను కాని ఇక ఇక్కడ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ఇద్దరం ఒక కొంచెం హాస్టల్ రూమ్ అన్న వాళ్ళ రూమ్ దగ్గర ఉంటుండే
ఆ
అట్లా ఇద్దరం కలిసి నైట్ అయిందంటే ఖచ్చితంగా మండి తింటుండే అంటే అప్పుడు నేను బాగా బక్కగా ఉంటా కదా
అవునాక్క ఇప్పటికేమన్న లడుగైనవా అక్క
కావాలని ఆ మైని అవి ఇవి లండుగ అయితే అని చెప్పి చెప్పేసి తెచ్చేది అవి బాగా తినిపించేవి కానీ ఎంత తిన్నా కూడా ఇట్లనే ఉండే
ా అది లక్ ఎ కద అక్క అసలు తిన్న కూడా అట్లనే ఉంటాడు అసలు ఎద్దరుకుంటారు అట్లా
నాకు మీ అత్త పోలిక ఎ అట చిన్నపాటి నుండి ఇట్లా అంటే చిన్నప్పుడు పెళ్లి కాక ముందు ఇట్ల ఉందట మేము పుట్టిన తర్వాతనే ఇట్లా లడ్డుగా అయిదాట్ట
మేబి నువ్వు కూడా అట్నే అవుతావ అనుకుంటాన్నావు అ
మేబి అయ్యండు ఇప్పుడే మొన్న పోఓంద్ర పోయినప్పుడు మీ అక్క మా అమ్మ ఇట్లా వీళ్ళందరు అంటున్నారు అప్పటితో పోలిసే కొంచెం లడ్డుగా అయిన పర్సనాలిటీ వచ్చింది కొంచెం పెట్ట కొట్ట పెరిగిందని
అవున అక్క నేను కూడా రీసెంట్ గా చూసిన కూడా అ అంటే మరీ పెళ్లిి కాకకుడాంత బక్కయే లేదు కానీ కొంచెం ఏదో ట్వంటీ గ్రామ్స్ గురి
అదే అప్పటితో పోలిస్తే కొంచెం బెటర్ అయినట్టున్నా మేబీ ఒక టూ కేజెస్ పెరిగి ఉంటారు టూ త్రీ కేజీస్
పెరిగి ఉండదని అంత కథ పడట్లేదు
ఆ ఎందుకంటే కొంచెం అంటేనేే బొక్కలలు లెక్క కొంచెం మరీ పొట్టిగా లేకుండా కొంచెం హైటే ఉన్నా కదా
కనీ నువ్ పక్కకుడాందుకేమ్మో అక్క అంత హైట్ అంత ఎవ్వదు సా
బక్కగుంటే హైట్ గనపడతరూ
మో అక్క నువ్వు నాకు ఖచ్చితంగా అంటే అట్లనే పోట్టుకున్నావ క అనిపియ్యదు పొడుగు ఉన్నవని ఆనిపియ్యదు మీడియం లో నాన్పిస్తుంది
మరి నే మీడియంంలోనే ఉండ మరి పొట్టి కూడా మరీ హైట్ ఉండదు నాకు కూడా న హైట్ ఉన్నట్టు అనిపోయిను మరి పొట్టి ఉన్నట్ కూడా అనిపోయిను
ఆ మీడియం లో ఉన్నావ్ న హైగా నేను సరిపేటట్టు అంటే ఇ ఈ హైట్ సరిపోతదో సరిపోదొ
హుమ్ ఇగ అంతేలే ఉన్నది చాలు ఇంతకంటే ఎక్కువైనా కూడా బక్క గుండా ఇంకా కొంచెం హైట్ ఉంటే ఇంక గలీజ్ గాఅనిపిస్తాం ఇంకా
నేను కూడా మా అమ్మలాగా అవుత గావచ్చు వచ్చప్ప ఇప్పుడు భక్తి అయితే అట్లే ఏం లేదు తెలుసా క్క మంచిగా పుష్టిగా తిని కూర్చుని రోజులేమో పక్కగుంటా లడ్డుగాయితా తిని కూర్చున్నాను అనుకో పక్కకుంటే ఎట్లా ఎన్నా అట్లా కొ కొంచెం పని చేసిన కొంచెం అటు తిరిగిన కొంచెం ఫుడ్ తక్కువ అయినా అది మళ లడు ఫుడ్ తక్కువ అైతే లడ్డుగవుతు
అవునా ఒకసారి